బాగున్నారండి ఆ బాగున్నారండి ఆ బాగే బాగేనా బాగే బాగే
ఏం చేస్తుర్రు అన్న
ఇప్పుడే వర్క్ దగ్గరికి యెళ్ళేసి వచ్చా
ప్లాన్ చేస్తుర్రు ఉగాది, శ్రీరామనమి మద్యలా రంజాన్ వస్తుంది. మరి హాలిడేస్ వస్ ఫెస్టివల్ ఎలా ప్లాన్ చేస్ తురు ఏంటి ఏమన్నా ప్లాన్ ఉందా ఏవల్నైనా కళ్దామా ఏటన్నా పోదామా
వెళ్దాం వెళ్దాం అన్న ఏ వెళ్దాం చెప్పండి
శ్రీరామనవామికాయితే కళ్యాణం స్వామి వారి కళ్యాణం దానికి టికెట్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి బుక్ చేద్దామంటే మరి అది ఎట్లానో ఏందో ఒకసారి చెప్తారెమె అని కనుక్కుందామని కాల్ చేసిన స్వామి వారి కళ్యాణానికి ఆల్రెడీ టికెట్స్ లైన్లా ఓపన్ అయితయి
హ్మ్
అవి మరి బుక్ చేయ్యాలా మరి ఏమట్రో
ఎందుకులే బకకింగ్ ఎందుకులే వలి డైరెక్ట్ వెలద
ఆ ఆ అన్న డైరెక్ట్ వెళ్తాము వెళ్దాము కాగాని మనం స్వామివారి కళ్యాణం దగ్గర నుంచి చూడాలంటే బుక్ చేయాలి దూర అనుచార డ కానీ స్క్రీన్ లో చూడొచ్చు మనం ఇంట్లో నుంచి చూసినట్టే ఉంటంది ఇక
అవును
అదే బుక్ చేసుకున్నాం అనుకోండి మనం స్మివారి కళ్యాణానికి ఆల్రెడీ టికెట్స్ ఆన్లైన్ లో పని చేశారు
ఆ
అవి ఆన్లైన్ లో మనం బుక్ చేసుకున్నాం అనుకోండి బుక్ చేసుకుంటే మనకి కంపార్ట్మెంట్ ఇస్తారు అంటే దగ్గర పట్ల కంపార్ట్మెంట్ని బట్టి మన కాస్ట్ ఉంటుంది ఆ ఇప్పుడు పోయిన సారి మేము చేసుకున్నాము దగ్గర పట్ల పడింది మనకు తెలిసిన వాళ్ళు వి హిూ పరిషత్తు లో అన్న్య వాళ్ళు తెలిసిన వాళ్ ఉన్నారు
ఓకే
చన్నారు అంటే దగ్గర పట్టులో చూసు చూసి చెప్తాంలేండి బుక్ చేస్తామ అన్నారు వాళ్ళు చేసారు స్వామివారికి ఒక నాలుగైదు కంపార్ట్మెంట్ల దూరంలోనే మనం ఉన్నాం
హ్మ్మ్
స్టెప్లు దూరంలో ఉన్నాం మనామా ఆ అట్లా అన్నమాట కొంచెం దగ్గర చూడడానికి స్వాభన్ని మంచిగా ఉంది
దేవుణ్ని ఎత్తుకునే అవకాశం దొరుకుద్దా మనకు ఏమన్నా
హహ అమ్మ అంత అవకాశం అంటే కష్టమే అన్నో ఆడ ఆడ పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉంటారు ఇప్పుడు మన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉందా అలా ఎట్లున్నది ఎవరో ఒక పెద్ద పెద్ద పెద్ద లీడర్ వచ్చి ఎత్కోలే
ఉ
దూరలు ఉంటే ప్రకాశ్ రాజని పిలిసి చెపిన ఎత్తుకోండి మీరు కూడా అని చెప్పిడి అంతేగాని మాముూలు ఒక ఛాన్స్ కష్టం అది నాకు తెలిసి,
అవును
ఆ మనము ముందటే ఇక సెలబ్రిటీలు కూడా పెద్ద పెద్దోళ్ళు వస్తారు, ఆ రోజు ఎవరెవరో వస్తారు ఇక ఆ ఫెస్టివల్ అంటే సాంగారిక కళ్యాణం అంటే అంత ఈజీ కాదు కదా ఎ జరగదు మన అయో అయోధ్య తర్వాత ఇక మన అదే ఇగ
అవును
అయోధ్యకు పోలేరు, ఇవిపి ఎక్కడన్నా గాని, భద్రాచలం రావాల్సిందే ఏ సిఎం అయినా ఏ పిఎమ్ అయినా,
ఇగా అవును, ఇదె ఎంత ఫేమస్ ఇక్కడ ఎందుకంటే, ఇక్కడ దేవుని సీతమ్మ వారిని ఎక్కడ నుంచి ఎత్తుకెళ్లారు కాబట్టి,
ఆ అది ఒకటిను పర్ణశాల అవన్నీ కూడా, ఇక్కడే ఉంటాయి. గ్రూప్ ఆఫూ టెంపుల్స్ ఉంటాయి. ఆ ఫెస్టివల్ అ అదే స్పెషలు అటు ఫెస్టివల్ ఫెస్టివల్ సంబంధి టెంపుల్స్ అన్ని కూడా స్పెషలే కాబట్టి అవన్నీ చూ, సుకొని పోవచ్చు కాబట్టి,
హు
ఖచ్చితంగా వస్తారు.
ఉహు
అదే కదా మరి ఇది ప్లాన్ అ అటు పోదామా అంటే ఇప్పుడు శ్రీరామనవమికి అంటే అటు ప్లాన్ చేద్దాం అన్న మీరు ఓకే అం అంటే నేను ఫ్రెండ్ వాళ్ళ, అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, కొంచం మా మాట్లాడతా,
ఏంటి ఏమన్నా వెహికిల్ ఉందా,
ఆ వెహికిల్ కాదన్న మామూలు టికెట్ బుకింగ్ అయితే అక్కడ మనకి దగ్గర పట్ల వచ్చేటట్టుగా, విశ్వ హిందూ పరిషత్ లో మన తెలిసిన వాళ్ళు ఉన్నారు, అని చెప్పిన కదా
ఓకే ఓకే ఆన్
తో మాట్లాడినం అనుకోండి
హ్మ్
తే మనకి ఆటోమేటిక్ టిక్ గా దగ్గర పట్లు వచ్చేటట్టు ఇంకా మంచిగా అంటే మనీ పోయినా గాని మనకు మంచి ఫేసిలిటీ ఉండే విధంగా చూసరు వాళ్ళు ఆయనతో మాట్లాడ తా మాట్లాడితే మీకు ఎన్ని కావాల్నో చెప్ ప్తే దాన్ని బట్టి మనకు ఒక ఐదు కావాల మా ఫ్రెండ్ వాళ్ళు ఒక నలుగురు ఆ ఇంకొక అన్నయ్య వాళ్ళొక నలుగురు మూడు ఫ్యామిలీలు అయినాం మీరు కూడా వస్త స్తా మీరూ ఎన్ని టికెట్లు చెప్తే ఆ మనం వాళ్ళతో మాట్లాడేసేది ఇన్ని కావాలన్నా అంటే మనకొక ఒక్కసారి బుక్ చేస్తారు
ఓకే గట్లన
ఆ మనకి ఎన్ని ఉంటాయన్న ఒక నలుగురు టారా మనాల
మొత్తం ఒక ముగ్గురు
ఆ ముగ్గురు ఇప్పుడు మన ముగ్గురు నా మాయ మూడు నాలుగు నాలుగు నాలుగు ఎనిమిది మంది ఐదు ఆ పదమూడు పదమూడు ప్లస్ మీయొక మూడు పదహారు ఆ పదహారు చెప్పేస్తా మనకి ఏంటంటే వాళ్ళ టికెట్స్ తీసుకొని పెడతారు మనం పోనాక మనకు టోకెన్ ఇస్తారు అంటే ఎక్కడ అలర్ట్ అయిందని టోకెన్ ఇస్తారు
ఓకే ఆ
అ టోకెన్ తీసుకొని మనం పోయి అలా కూర్చోవడం ఇగ స్వామివారి దగ్గర మనకి ఎక్కడ
భోజనం ఫెసిలిటీస్ ఎట్లా
అన్న మనకు భోజనం కళ్యాణం గగానే అలాస్యం అసలు భోజనానికి మనకి అద్దే లేదన్నా బాగా దగ్గర బోజనానికి నీకు కరువే లేదు ఆ రోజు ఆ రోజుకు ఇప్పుడు పాల్వంచ కొత్తగూడం ఆ ఈ నించి మొదలు బేడితే మజ్జగ ప్యాకెట్లు భోజనాలు అసలు మా ములు అన్నదనం కాదు రోడ్ల మీన్నే ఉంటది బస్టాండ్ రైల్వే స్టేషన్ ఏడ బడితే అడ బోజనాలు
ఉమ్
దేవుడు
మరి మరి రంజాన్ పండుకి ఏంటి స్పెషల్ అక్కడ ఎవరన్న ఉన్నారా మీ వొళ్ళు ఫ్రెండ్స్
జాన్ అంటే అన్నా మనకి ఇగ మనం రం మనకి మనం ఆరిగిజన్లు తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ కాకపోతే మనం ఉగాది వస్తుంది కదా రంజాన్ కంటే ముందు రంజాన్ ఫెస్టివల్ ఓకే పిలిస్ లేని అది ఒక రోజు జస్ట్ అట్ల బోయి ఇట్లాత్తంగా అన్న పెద్దగా సెలబ్రేషన్స్ ఏమి ఉండవుగా రంజాన్కి మనకున్నట్టుగా పెద్ద ఆ మామూలుగనే ఉంటది గ అన్న వాళ్ళన్ అంటే వాళ్ళ దాంట్లో ప్రార్థనలు అయి ఇయి చేస్తారు కనీ పెద్దగా తిరగడానికి ఏమి ఉండదు కదా
ఏండదు ఇగ చిక్న మాటని తెంచుకొని తింటారు అంతే
అయితే మనకి ముందు రోజు అది వస్తుంది కద అన్న ఏది ఉగాది
ఉం
ఉగాదికి మనం తిరుపతి ప్లాన్ చేద్దామ అన్న ఉగాది వస్తంది కదా ఉగాది పంతొమ్మిది అయితంది ఇరవై తారీకు మనస్ సెలవు పెట్టుకున్నవనుకో ఇరవై ఒకటి మళ్ళా శనివారం
ఉమ్
గురువారం ఉగాదన్న
ఓకే అ
సెలవే శుక్ క్రారం సెలవు పెట్టున్నాంకో శనివారం సెలవే మూడు రోజు సెలవు ఆదివారం కూడ సెలవు వస్తంది అయితే మనం శుక్రవారం గురువారం శుక్ర గురువారం ఉగాది కాబట్టి బుధవారం నాడు ప్లాన్ చేసుకోవాల బుధవారం నైట్ కి మనం తిరుపతి ప్లాన్ చేద్దాం అంటే ప్లాన్ చేద్దాం
ఉమ్ తిరుపతి వెళ్తే ఇంగ తిరుపతితో పాటు పై తన శ్రీ కాలహాస్
ఆ అన్ని తిరిగి రావచ్చు ఇగ మనం నాలురోజులుందన్న టైము అదే ఫస్ట్ ప్లాని పోయినాది ఇది అదే అదే రాముల వారిది అంటే ఒక్క రోజే అన్నా ఆది ఆరోజు అది కన్ఫామ్ లే చేసి పోయి రావచ్చు కానీ ఇది ప్లాన్ కదా ఇది నాలుగు రోజుల ప్లాన్ ఉ మనం తిరుపతికి బుధవారం నైట్ బయలుదేరినాం అనుకోండి తెల్లారి శుక్రవారం గురువారం శుక్ పొద్దున్నే అంటే ఉగాది రోజు మనం స్వామివారి సన్నిధిలో ఉండాల
ఉ ఉ
ఆ ఫెస్టివల్ ఇక అక్కడ మనం అంతా స్వామివారి సన్నిధి లో అసలు ఫెస్టివల్ ఎలా చేస్తారు అంటే ఉగాది పచ్చడి ఎలా చేస్ తడకు మనం మన ఇంట్లో ఎప్పుడు చేసుకుంటాం గా ఉగాది ఫెస్టివల్ ని మాకు అంతే దగ్గర ఎలా చేస్తారు అక్కడ ఆచారం ఎలా ఉన్ కోరిది ఆ సాంప్రదాయాలు అక్కడ ఎలా పాటిస్తారు అది అన్నీ మన కళ్లతో చూడొచ్చు పండుగ రోజు ఫస్ట్ ఏది మన తెలుగు సంవత్సరాది రోజు హు అది ఒక్ మెమొరబుల్ మూమెంట్ గా ఉంటది ఆన్
అవును చట్నీ కూడా బాగా చేస్తారు బాగుంటది
అదే లే గాని మనం చేసుకుంటాం కానీ అట్ అక్కడ ఎట్ల ఉంటది అసలు స్వామివారి సన్నిధిలో ఎలా చేస్తారు ఆ సన్నిధిలో చేసింది మనం ఎలా తింటే మనకి ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్ ఎలా ఉంటది అసలు మామూలుగా తిరుపతి పోతేనే ఒక వైబ్ ఉంటది ఇల్లు మొత్తం మర్చిపోతాం ప్రపంచానే మర్ అలాంటిది ఉగాది ఫెస్ట్ వాళ్ళు తెలుగు వాళ్ళకి ఫస్ట్ పండుగ ఆ పెద్ద పండుగ తెలుగు సంవత్సరాది ఆ రోజు అక్కడ ఉండడాన్ని ఇంకా స్పెషల్ అది
అవును
ఆ ఆ రోజు అక్కడ పమ్ త్తం ఆ రోజు మొత్తం అక్కడే ఉండి పర్ సండే లో ఏం జరుగుతే ప్రతి ఒక్కటి మంచిగా చూడొచ్చు ప్లస్ ఆ చుట్టుపక్కల ఉగాది ఇక ఆ చుట్టుపక్కల ఉన్నా టెంపుల్స్ అన్నీ చూడొచ్చు అదే ఆ పండగ రోజు
ఇప్పుడు అక్కడ భద్రాచలం నుంచి మనకి పర్ణశాల బోటింగ్ కూడా ఉన్నది అన్నారు ఒక మాట
భద్రాచలం నుంచి పర్ణశాలకు బోటింగ్ ఉందా ఏమో అన్న ఇ తెలియదు పాపి కొండల్దీ, పాపికొండల్దీ ఇటు వెళ్తది గాన్న అదీ అది వేరే అన్. నా భద్రశలం కా నుంచి కాదు పాపికొండలు మళ్ళ వేరే మనం భద్రాచలం నుంచి పా కొడలకు వేరే వెళ్ళాలన్నా మినిమమ్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ సో ఏదో ఉంటదీ
అంటే ఇక్కడ దా దేవుడి దగ్గరకి బోయినోళ్ళు దర్శనం చేసుకొనీ, పర్ణశాల చూసుకుని. కొని అట్లా క్యాంప్ ఉందన్నారు
క్యాంపూ అది నాకు తెలియదన్న మరీ నేను కూడా కనుక్కోవాలి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు సరే ఇట్లా ఉగాది ఫెస్టివల్ కి ఇటు పోదాం అంటాండు సరే ఇదొక నాల్ రోజుల్ ఇటు పోతాం కాని అదీ పర్ణశాల అటువైపు జూడ్డానికి అట్లా ఏమన్నా ఉందా ప్లాన్, టూర్ ప్యాకేజ్ ఏం ఉందా. ఫెస్టివల్ రోజు, స్వామివారి శ్రీరామ రోజు, లేకపోతే ఇటువైప్. హూమ్ అది ఒకసారి కనుకోమని చెప్తా ఏది శ్రీరామున్ నా మీది
ఓకే
ఆ ఈ తిరుపతిది అయితే
ప్లాన్ జేద్దాం తిరుపతి ఎళ్తే గూడా తిరుపతి ప్లస్ ఇగా శ్రీకాళహస్తి ఆ చుట్టుపక్కలున్నా ఆ వైష్ణవ్ దేవీ ఆ
మన్నా మొన్న మేము ఆల్రెడి పోయ్ చినవ అన్న సంక్రాంతికీ అట్ పోయోచ్చినవా ఆంధ్ర, మస్తు ఉన్నది అసలు కోనసీమ. సంక్రాంతికీ మామూలుగా ఉండదు గదా ఫ్రెండ్ వాళ్ళ అంటే మా సార్ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళది అక్కడే, అంటే మధుర దగ్గర వాళ్ సార్ వాళ్ళది. కని ఇగా ఆంధ్రనేగా
అవునవును
పండగ చ్చండ ఆడా కోడి పందాలు మా మస్త్ ఎంజాయ్ చేసినవా సంక్రాంతి పండుగ అంటే ఇంగ అటే పోవాలన్నా మనం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి సం మస్తు చేస్తారన్న అసలు ఎంజాయ్ ఆ కోడి పందాలు కొత్త అల్లుళ్లు వాళ్ళ వంటలు వాళ్ళ పద్ధతులు ఆచారాలు ఎవ్ హారాలు సూపర్ అన్నా మనం కూడా చేత్తంలే కాని వాళ్ళది స్పెషల్ సంక్రాంతి అంటే స్పెషల్ వాళ్ళకి వాళ్ళ ఆ రేంజ్ వేరే ఉంటది అదంతా ఆ పద్ధతులు మంచిగా ఉంటాదన్న అలా ఏమంటారు మర్యాదలు బాగుంటాయి అటు
అవునవును
ఆంధ్రలో ఆ సంక్రాంతి పండుగ వైబ్ మర్యాదలు బాగుంటాయి మనకేడీ తెలంగాణలో మనం దసరా పడుగ చె పెద్ద ఎత్తున అసలు ఇగ బతుకమ్మ వారం రోజులు ఎట్లా చేత్తం మనం ప్రపంచమే బివరా బుద్వి మన పండుగ రుషి పూలను పూజిస్తారు ఇదేం పండగ అసలు ఎలా ఉంది ఏంటి తొమ్మిది రోజులు ఆ అసలు మనకెలే అట్లా తా వాళ్ళు ఆ త వాళ్ళు ఒక నాలుగైదు రోజలు వారం రోజులు వాళ్ళు సంక్రాంతినట్ల సెలబ్రేట్ చేసుకుంటారనమాట మన తెలంగాణలో మనం బతుకమ్మ మనకి ఎంత పెద్ద ఫేమస్సో పాలకెలి ఆంధ్రకీ సంక్రాంతి అంత పెద్ద ఫేమస్ పండగ కాబట్టి అది బాగా తిరిగి వచ్చినాం బాగా చేసినాం
అవునవును ఎట్లా కారు తీసుకోని వెళ్లారా ఎట్లా ఇన్నుంచి
కారే తీసుకోని ఎల్లాం తీసుకునెల్తే మా సారోళ్ళ ఇంటిక ఉంటే ఇగ అయినే చూసుకున్నాడు అక్కనుంచి ఆడిదాకా మేం ఏల్లాం మదిరధమ్ ఆన్ ప్ ఓకే అన్న సరే ప్లాన్ చేద్దాం మీరు కూడా ఒకసారి కాను కోట్
ఓకే బ్రోఓకే